ఆ
ఏం చేస్తున్నావ్
చేయ్లేదు మీరు ఊరుకనే ఉన్న ఫోన్ చూస్తా మీరు ఏం చేస్తన్నారు
ఏం లేదు నేనిప్పుడే ఆవులకి గడ్డి వేసేసి అచ్చేస్తి
ఓ అవునా ఆవులు ఉన్నాయా మీకి
హ్ ఉన్నాయి రెండు అట్లున్నాయ్
ఓ మీరే చూసుకుంటా
అంటీ నేను గడ్డి ఒకటి అంటే వాళ్ తినడానికి అట్లా పెడతాను ఇంకా మా అమ్మ అప్పాలు
అవి ఆ మేలు కేంద్రానికి పోస్తారా మీరు పాలు పాలకేంద్రం ఉంటుంది కదా
ఆ ఆ
అమ్ముతారా అని
ఆ అమ్ముతాను అంటే మామూల్ నేనే ఇట్లా ఇంటి దగ్గరికి వెళ్ళి సైకిల్ల్లో అందరికి కొన్ని కొన్ని పోస్తాంట
ఓ ఇట్లా చెప్తా అంటే నాకి టీవీలో అవి సినిమాలలు చూస్తాం గదా మనము ఇంటి ఇంటికి పోయి పాల్
అవును అట్లైతేగినా సర్వీస్ చార్జెస్ కూడా మనకె అస్తాయదే అనేసి
అవునా ఉహ్మ్ నికి స్తారా మీ ఇంట్లో దానికి పాలు పోసేసి వచ్చినందుకు డబ్బులు
ఆ ఇస్తారడిగితే ఇస్తారు అవ్స్రముంటే
ఆ ఎట్లయినా వాళ్ళు ఇస్తారు కదా మనకి ఏం అవసరం ఉన్నా
ఆ ఇస్తారు మన తల్లితండ్రులు ఇస్తారు మనకందరికి
ఆ
ఉమ్ మీరు ఇంట్లో పన్ల్ చే ఉమ్
పాలు ఇంట్లోనీ మనకి ఏవన్నా ఉండి అంటే బాగా ఎక్కువ మనకావల్సినన్ని తీసుకోవచ్చు మనం
అవును పాలకోవ చేసుకోవచ్చు పన్నీర్ చేసుకోవచ్చు ఉమ్ చనా రేట్
మా సైడ్ అయితి ఆవు పాలు రేట్ ఎక్కువ గీద పాలు కొంచెం తక్కువ
అవునా
ఉమ్ మా సైడ్ ఎక్కువ బర్రెలు ఉంటాయి ఆవులు ఉండవు ఎక్కువ
బదిలీలు ఉంటాయి అన్ని వాటివి కూడా పాలు బాగుంటాయి కదా
ఆ వా ఇవి చాలా తెల్లగా ఉంటాయి ఇవి కొంచెం ఎట్లా అంటే కొంచెం పసుపు పచ్చి మాదిరి ఉంటాయి కదా
ఆవుల్వి
పెట్గా
ఆ
ఆ ఆవులువి పచ్చ ఉంటాయి ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఆ నాటు ఆవులు ఇంకోటి జెర్సీ ఆవులు ఉంటాయి కదా వాటివి తెల్లగానే ఉంటాయి
ఓ జెర్సీ అవులు అది ఇట్లా
ఆ చారలావు కొంచెం ఆ ఆ అవే అప్పుడు మా జేజ కుడా నాటా ఆవు అది పాలు ఆ అది పాలు పచ్చస్తుంది కొంచెం ఎట్లా అంటే మనకి కొం కొంచెం స్కిన్ కలర్ అంటారు కదా అట్లా హాఫ్ వైట్ లాగా వస్తాయి పాలు వైట్ ఉండవు హాఫ్ వైట్
ఓకే ఉమ్ అయితే మీరు దాంతో జున్ను తిన్నారా ఎప్పుడైనా
ఆహా లేదు అది ఎట్లా అంటే నా చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా బేబీ నిల్లేదు అయన కూడా కంటి ఆ అయిన కూడా పాలు ఇస్తానే ఉండే అది
ఓ అవునా
ఆ ఇంకా మా జేజికీ ఆ ఇష్టం చాలా బాగుంటాయి కదా అవి ఎగురుతుంటే ఎగురుతుంటే వస్తాయి మా ఊర్లో వేరు ఆ
క్యూట్ గా ఉంటాయి
ఆ అవును మా ఊర్లో వేరే వాళ్ళ దగ్గర ఉండిండా అదే ఇప్పుడు దరుకుంటా అవి కదా అప్పుడు మా వీధిలో కూడా వస్తాంటాయ్
అవునా ఉమ్మ్
మీలు అట్లు ఎంత బాగుంటాయో అమ్మో చాలా బరువుంటది కదా ఎప్పుడు ఎతుకోలేదు నేను
అది ఎప్పుడైనా ముద్దు పెట్టారా
ఆహా లేదు లేదు మాకి ఉండిండా అప్పుడు ఎద్దులు ఎద్దులు తెలుసు కదా ఆ మాకీ ఉండి ఎంతవరకి ఒక ఫిఫ్ ఫిఫ్టీయ్ వరకుస్తు ఫిఫ్టీయ్ వరకు వంన్నిడిన్నాయి దాని తర్వాత ఇంకా మళ్ళీ
మ్
ఆ అమ్మేసి మా నాన్న ట్రాక్
అవునా
మ్
ఇప్పటికి ఉందా ట్రాక్టరు
ఆ ఉంది అ అమో నాకు రాదు అసలు నాకు ఇ బండే రాదు అసలు ఆహా నాకి నేర్పియర్ ఎవరో అవునా అంటే అప్పుడు ఇ ఇప్పుడు మా నాన్నకి ఇంకా కొంచెం బాగోదు కాబట్టి ఇంకా మా నాన్న ఏమి ట్రాక్ట్ పెడు తళడు ఇంకా వేరే వాళ్ళకి
హ
వేరే వాళ్ళతో చేపిస్తాడు ఇంకా కాబట్టి ఇంకా నేర్చుకోనేకి కాదు
అవునులే కరెక్ట్ హ మీరు ఒకసారి ట్రాక్టర్ ఎప్పుడైనా ఆ
ఆ మీకు తోల్డం వచ్చా
ట్రాక్టర్ రాదు నడపడం
ఆ బండి వచ్చా స్కూటీ కానీ అట్లా
ఆ వస్తుంది ఇంటికాడా ఆడాఇడా ఊరికే టౌన్ లోకి అట్లా పోను గాని మా్వళ ఇంటికి అట్లా తిరుగుతాఉంటా
మీ అవ్వ వాళ్ళు ఇల్లు కూడా మీ ఊర్లో నేనా
ఆ మా ఊర్లోనే దగ్గరలో ఉందా ఇంక అందుకనేసి దగ్గరలో ఆ
బావ కోత ఉండొచ్చు
బాగుపోతా ఉండొచ్చు ఆ ఏదో మా బంధువులుందరూ అందరూ మా ఊర్లోనే ఉన్నన్నమాట
అవునా మేలు అట్లుంటే
మ్మ్ ఇంకేంటి మరి మీరు దూరం దూరం ఉంటారా
మ్మ్
హ పడుగలు వస్త కలుస్తస్తారేమో కదా
ఆ అంటే ఆ ఫంక్షన్స్ కి ఇంకా పండుగలు అందరి దగ్గర చేసు కుంటారు కదా ఇంకా కాబట్టి పోతే మేము పోతాము అంటే నేను ఓదానే పోతా అమ్ మా అన్న అందుక ఏం పోడు
ఓ అందుే నువ్వు ఇంకా ఇంటికి చిన్న పాప కాబట్టి
ఇంకా మా అవ్వ పోకపోతే ఇంకా అడుగుతా ఉంట తిందమ్ ఊరుకే రా రా రాండి రాండి రాండాని ఇంకా వాళ్లేవ్రు పోరు కాబట్టి ఇంటి దగ్గర కూడా పండగ చేసుకోవాల్ల ఇంకా పోతే నేను ఒకదాన్ పోతా అప్పుడప్పుడు లేకపోతే పోను నేను
అవునా
ఉమ్ అప్పుడు పిలిచింది మా అవ్వ సంక్రాంతికి ఉగాదికి రాండి అని ఇంకా మేమే పోలేదు
అవునా
పోయేది ఇంటికప్పుడప్పుడు కద మా ఇంటి దగ్గర ఉండల్లా అనిపిస్తది నాకు
ఆ ఇప్పుడు ఎ ఎప్పుడైనా ఎక్కువ హాల్డేస్ ఉన్నప్పుడు వెళ్ళు అప్పుడు సరిపోతది
ఇంకెక్కువ రోజులు టీ ఇంకా పోయేసి వస్తా ఒక రెండ్రోజులంతె
అవునా అ అవును అప్పుడే ట్రాక్టర్ ఉందని చెప్పావు కదా ఎప్పుడైనా ఫిదలో సాయిపల్లవి లాగా నడపాలని అనిపిచ్చిందా
లేదు లేదు నాకేం అనిపిలేదు అప్పుడు నడప్ వలా అనేసి బండి నడపాల అనిపిచ్చింది కానీ నీ మాది చ్ పెద్దగుంటుంది అది ఎంత నూట పది కేజీలంట బరువది
ఓ నూట పది కేజిలా
ఆ ఇంగ మొన్న ఆ బులేట్ ఏం కాదు మామూల్ గాని పెద్దది బండి కొంచెం ఆ అది మా నాన మా అమ్మ నాక్ నేర్పి నేర్పియే అంటే మా అమ్మ ఇంగా పిల్చి పిల్చి పెట్ మా నాన్ని రా రా పట్టుకుందు అని ఇంకా అప్పుడు వచ్చినాడు మా నాన హింగ హాజలు కింద ఆ అంటే చూస నేర్చుకునేకి కింద గేరేసేకి నాకు రావట్లే అది బాగేస్తేనే అది స్టార్ట్ అయి తుంది లేకపోతే ఊర్క్ ఊరికె ఆఫ్ అయిపోతాం కదా నేన్ కింద చూస్ సాంటే ఆ రైస్ పట్టుకుని ముందృక్ పంపించేస్తా అన్నా ఇంగ మ నాన్న ఇంగ రొంత్ సేపు చూసి ఇంగ నీక్ రాద్ లే దిగు అని దింపేసినాడ్ నన్
ళ్లే ఎప్పుడేనా మీ అన్న వాళ్లు అట్లా ఉన్న
ఆ మా అన్న ఇంకా పెద్దవ అస్సల్ నేర్పిీడు
ఓపికుండాద్
ఆ చిన్నప్పుడే అప్పుడు సైకిల్ నేర్ పియ్ అంటే ఇంగ స్టా ఇంగ రాదు కదా ముందు కొత్త కొత్తగా ఇట్లా వంగిపోతా ఉంటాము అప్పుడు ఎసి బాగా కొట్టేష్ నాడు
అయ్యయ్యో
కొట్టినాడని నేన్ ఇసి ఇసిర్ పడేశిన ట్లా కిందిక్ పడేసి సైకిల్ వెళ్ళిపోయి మా ఇంటికి పోయి ఏడ్శి మా ఇంట్లో చెప్పినా కొడతా అన్నాడు నన్ను పెద్దాడ నేర్పిల నాకేమొద్దు నీ సైకిల్ వద్దు నువ్ వద్దు పో అని పడేసి వెళ్ళిపోయినా మళ్ళ నేనే నేర్చు కున్నా చిన్నగా
ఆ అంతే లే హ
ఇప్పుడు నాకు రెండు గంటలు ఇస్తాడు అంతే రోజంతా వాడే తీసుకుంటాడు.
ఓ
అసలు కూడా ఈయన అంటాడు వద్దంటే
అంటే ఎలాంటి సైకిల్ మీది?
మాది మామూలుగాని పెద్దగా ఉంటుంది అది సైక్ ల్ రెడ్ కలర్ ఆహా లేడీ బర్డ్ కాదు. ఆ లేడి బట్ కా అద అది హైట్ ఆ బాయస్ సైకిలే
హ
గేర్ల సైకిల్ ఏం కాదు మామూలుగాని ఉంటది. అది చనా ఎత్తుగా ఉంటది అన్నమాట.
ఆ
ఆ అదైతే మా ఇంట్లో మా అన్న ఏడ్చి ఏడ్చి కొనిపించుకున్నాడు. ఆ నాకు కావాలా అది ఇదని సాయంత్రం రాత్రి అయిపోయింది అప్పుడు కపుడు పోయి అయినా మా నాన్న పిలిచకపోయి మ నాన్న తో ఆడికి మెకానిక్ షాప్ దగ్గర పోయి తయారు చేయించుకొని ఇంక మళ్ళీ గుడ్ నైట్
అవునా అప్పుడు పిల్లలకి బలే ఇష్టం ఉంటుంద అట్లా మగ పల్లలకి సైకిలు ఇంగ అందరి దగ్గర ఉంటాయి కదా
సరే మరి అయితే మళ్ళీ చేస్తా